ఇ కాలుమ్
ఇంగ ఏం లేదు మీరేం చేస్తురు.
ఏం లే ఇప్పుడే అన్నం తిన్న పాప ఇప్పుడే వనుకుంది.
ఉ హ్
హు ఇగమే టీవి చూస్తూ నేను టమాటా పచ్చడి జేసిన మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. రావడానికి ఇబ్బంది అయితాంది తనును
అవునా
హ్మ్
మాది కూడా గ్యాస్ అయిపోవడానికి ఉన్నదని, కరెంట్ పొయ్యి మీద ఇండస్ట్రియల్ స్టవ్ మీద వంట చేసుకున్నా
ఈ వామ్మో ఈ గ్యాస్ లోడు అసలు దొరకట్లేవ్
మీది ఇక్కడ ఉందా ఊర్లో ఉందా
మా పేరు మా అత్తమ్మ పేరు మీద ఉంది. గ్యాస్ నా పేరు మీద ఇంకా చేయించుకోవాలంటే, నా మీద చెయాల గ్యా గ్యాస్
ఇక్కడ గ్యాస్ గోదాములు ఎక్కడ ఉన్నాయో, కనుక్కొని వెళ్తే అక్కడికి పోతే తొందరగా వస్తున్నారు. అంటే తొందరగా అంటే వెం అంటనే ఇయ్యరు ఆ లైన్ లో నిలబడితే దాన్ని బట్టి ఇస్తున్నారు.
ఊ హూ
ఇస్తున్నారట అట్లా గ్యాస్ గోదాం కాడికి ఎళ్ళి డైరెక్టుగా పొద్దుటినే వెళ్ళి మీ వారిని నిలబడమని చెప్పు లైన్ లో
లైన్ లో నిలబడితే ఎక్కడందో గ్యాస్ గోదం ఎక్కడందో వాళ్ళను వీళ్ళు ఉంటారు కదా ఎవరు మన గ్యాస్ తీసుకొచ్చే వాళ్ళను గాని లేతే మీకు ఆ ఏ సిలిండర్ ఆ సిలిండర్ కు ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా తెచ్చుకునే వాళ్ళు స్థారు కదా వాళ్ళని అడిగి ఎక్కడ ఉందో గోదామ ఎక్కడుందో వెళ్లేసి అడిగేస్త తెసుకోమనండి బుక్కు కాకున్నా కూడా అడి కెల్నాక వాళ్ళు బుక్ చేస్తున్నారట వాళ్ళ యాప్లు అవుతున్నాయి మన యాప్ అవ్వట్లేవుగా నీ బుకింగ్ అవును సిలిండర్ కు చాలా అమౌంట్ తీసుకు కుంటున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నారు ఆ ఒక ఒకవేళ ఏం చిన్న
హలో